హలో ఆ బాగున్నామండి బాగున్నారా
ఆ బానే ఉన్నామండి
ఎక్కడున్నారాండి ఏం లేదాండి ఖాళీన తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
మేము కూడా తిన్నామండి
ఆ బెండకాయ అండి మీది
మది పప్పు అండి
మ్ పప్ప ఆ మీ నేను పీజీ చేస్తున్నానండి డిగ్రీ అయిపోయింది పీజీ చేస్తున్నా అండి
పీజీ చేస్తున్నారా
మ్
ఏ ఏ కోర్సు తీసుకున్నారండి
ఆ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి
ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ ఓకే డిగ్రీలో ఏం కోర్స్ అండి
డిగ్రీలో కూడా ఫుడ్ సైన్సు అండి
అవును
ఆ అవునండి మీరు మీరేం కోర్స్ అండి డిగ్రీ చేసిలా మీరు
మాది కూడా గ్రాడ్యుయేట్ కంప్లీట్యిడ్ అయింది మేము కూడా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి పీజీ చేస్తున్న ఫస్ట్ సేమ్ అయిపోయింది అందు అందులో కూడా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి
ఓకే అండి ఆ మొన్న రాసిన సేమ్స్ లో ఫోర్ పేపర్సా అండి మీకు ఎట్లున్నదండి సిలబస్
మాకు కూడా ఫోర్ ఎగ్జామ్స్ అండి ఫోర్ పేపర్స్ ఒకటే ఒకటే ఎగ్జామ్ ఫోర్ పేపర్స్ అండి
ఒకటే సబ్జెక్ట్ ఫోర్ పేర్సన్యా
అంటే ఒక సబ్జెక్ట్ అనే సబ్ సబ్జెక్ట్స్ అనే ఉంటాయి ఒక్కొక్క టాపిక్ ఒకటి ఫార్మటేషన్ అనేది ఒక టాపిక్ అట్లాంటి
ఓకే అండి మరి డిగ్రీ లో టాపిక్స్ ఉన్నాయి పీజీ లో టాపిక్స్ ఏమి ఉన్నాయా అండి మరి మీకు
అవునండి ఉన్నాయి సేమే ఉన్నాయిండి ఆఫ్కో అంటే సెవెంటీ పర్సెంట్ మ్యాటర్ అంతా సేమే ఉందండి కొన్ని కొన్ని డిగ్రీలో లేనివి మా లేనివి మాత్రము వేరే ఉన్నాయి డిగ్రీ లో ఉన్నాయతే అవే ఉన్నాయి
ఆహా అవునా అవునా అండి ఆహా మరి మీరు పీజీకి ఎట్లా చదువుతరండి ఆన్లైనా
ఆన్లైన్ అండి క్లాసెస్ ఆన్లైన్ జరుగుతాయి చదవడం కూడా వాళ్ళు పీడిఎఫ్స్ పెడతరు మా ఫ్రెండ్స్ అందరం కలిసి చదువుతాండి డిస్కస్న్ చేసి గూగుల్లో కొట్టి అట్లా అర్ధం కానివి
ఆ ఆమ్ మొన్న ఏం పేపర్స్ అండి మొన్న రాసిన సిమ్స్ ఏమేం పేపర్స్ అండి
ఫర్మెంటేషన్ ఒకటండి
ఆ ఫర్మెంటేషన్ అంటే ఏమేమి టాపిక్స్ ఉంటయండి మీకు
ఫార్మెంటేషన్ అంటే మనం ఫుడ్ అనేది అందులో సాల్ట్స్ షుగర్స్ గా కన్వర్ట్ కన్ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ని ఫర్మెంటేషన్ అంటారు అండి
ఆహా
ఉమ్ సాల్ట్స్ అనేటి అందులో మనం సాల్ట్ వేస్తున్నాం ఆ టూ డేస్ దాకా వితౌట్ ఎయిర్ అంటే గాలి అనేది లేకుండా అది ఫర్మెంట్ అవ ఫర్మెంట్ అవుతది ఎట్లా అయితది ఆ సాల్ట్స్ ఏ ఏమైతాయి షుగర్స్ గా కన్వర్ట్ అయితాయిండి
ఓకే
అట్లా ఒక అద్ ఆ ఆల్కహాలిక్ ఫ్లేవర్ ఆల్కహాలిక్స్ యాసిడ్స్ అవన్నీ ఫామ్ అయితాయన్
ఆ అయితే ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే అప్పుడు మనం డైలీ వేసుకునేటివి కదా
అవునండి దోస ఇడ్లీ పి ఆ ఇంకా ఇంకా బాగా ఫర్మెంటెడ్ అంటే అసలు బాగుంటాయండి
ఓ క్
ఆ మన బేవరేజెస్ కూడా ఉం ఉంటాయండి ఫార్మటి బియర్ వైన్ రమ్ము ఓట్కా ఆ అట్లాంటి అట్లాంటి కూడా అవన్నీ కూడా ఫర్మెంట్ చేస్తేనే కదా అండి దానికి అంత టేస్ట్ అండ్ ప్రైస్ ఉండేది ఎంత ఫర్మాలిటీ వేస్తే వాళ్ళకి అంత ప్రైజ్ ఎక్స్పెన్సివ్ గా అమ్ముతారు వాళ్ళు
ఆ అవునా అండి మీరు ఎప్పుడైన్నా ఆ వన్ చూసారా అండి మరి
ఆ మేము వైన్ చేసినాము కూడా డిగ్రీలా మాకు ఒక ఎక్ పెరిమెంట్ ఉండే వైన్ ది వైన్ చేసినం సౌత్ క సౌత్ క్రాత్ ఏంటంటే క్యాబేజ్ తోని వేయడం అది క్యాబేజ్
ఫార్మంటడ్
ఫర్మెంటెడ్ ఫుడ్డే అవును ఫర్మెంటెడ్ పికిల్ అది
అది సౌ
అది జర్మన్ జర్మన్ జర్మన్ అండి అది జర్మన్ డిష్ నే అవును తయారు చేసా అంటే ఏ మా అక్కడ వాళ్ళు ఫేమస్ ఫుడ్ ని మేము అది ఫెర్మెంటి అది ఫర్మెంటె ఫుడ్ కాబట్టి మేము మేము కూడా అది మాకు సిలబస్ లో ఉంది సౌత్ ఫుడ్ అందుకోసమే మేము కూడా అది చే చేయిసినం మా మేం మా విత్త మా మేడం హెల్ప్ తోనే చేసినం
అవునా అవునా
మేమే క క్యాబేజ్ని కడ్ చేేయడం సాల్ట్ పెప్పర్ యాడ్ చేయడం దాన్ని బాగా క్రష్ చేయడం ఆ జార్స్ లో గ్లాస్ జార్స్ లో ఫిల్ చేసి టైట్ గా ఎయిర్ పోకుండా పెట్టాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా పెట్ వన్ వీక్ దాకా దాంట్లో ఆ వాటర్ కంటెంట్ అనేది పెరుగుతది అంటే ఆ సాల్ట్స్ అనేటి మన ఆ షుగర్స్ గా కన్వర్ట్ అయ్యి యాసిడ్స్ గా మంచిగా దానికి ఒక అరోమా వస్తదా ఆల్కహాల్ క అరోమా వచ్చి అదా అనేది
చిల్లా అండి
టేస్ట్ చేసిళ్ళు మా చేసి మా క్లాస్ వాళ్ళు చేసిల్ళు అంటే నాకు అంత క్యాబేజ్ నచ్చేది కాబట్టి నేను చేయలేదు మా క్లాస్ వాళ్ళు ఏసీళ్ళు
అవునండి మరి వైన్ చేసిన అన్నారు ఎవరు
బ తగిలు మా క్లాస్ బాయ్స్ తాగింట్లా అండి వైన్ అది బాగా వచ్చింది అది ఇగ మంచిగా గ్రేప్స్ అని క్రష్ చేసి అది
అంటే అది డిస్టిల్ చేస్తారు కదా అండి అంటే ఫిల్టర్ చేస్తారు కదా అండి ఓ ఓకే ఓకే ఆ
చేంజ్ చేసి దాంట్లో ఈస్ట్ కలిపి షుగర్ కలిపి అదే అనేది ఒకా ఎన్నంటే అన్ని రోజులో మనం స్టా అంటే గ్లాస్ జోర్ లో పెట్టి ఏరు పోకుండా పెట్టాలంట ఆ ఏరు పో పోకుండా అంటే ఏర్ పోకపోతెనే అది ఫర్మంట్ అయితది ఏర్ పోయింది అనుకో అది ఫర్మెంట్ కాదు అట్లా ఆ అది వాటర్ కాబట్టి తొందర స్పాయిలైజ్ అయితది మనం ఫర్మెంట్ చేసే విధానం వే వేరే ఉంటది ఆ నార్మల్ గా పెట్టే విధానం వేరే ఉంటదండి
ఆహా అవునా అండి మరీ మ్ మొన్నా ఫైనల్ సెమ్స్ లో మాక్కూడా వచ్చిందండి ఇవైైన బీయో ఇవి క్వశ్చన్స్ వచ్చినాయండి మీరు రాసి
నేను బాగా రాసినాండి మంచిగా వచ్చింది ఓ గ్రేడ్ వచ్చింది అందు అవును అవున్ హో నో ఎందుకు నవ్వుతుల్లు అండి
అంటే పీజీలో మామూలుగా ఒ గ్రేడ్ ఎవరి కి రాదు కదా అండి అంటే పాస్ అవ్వడం ఓకే ఓకే డిగ్రీ
నేను డిగ్రీ అంటున్నా అంటే మా డిగ్రీ లో కూడా బేవరేజెస్ ఒక సబ్జెక్ట్ టాపిక్ ఉన్నది నేను ఆ టాపిక్ గురించి అంటున్నా అంటే నేను డిగ్రీ కోసమే కదా నా ఫ్రెండ్స్ అది ఇది అని చెప్ తున్నా నేను అదే డైలమా లో ఉన్నా నేను పీజీలో ఇంకా రాలేదండి పీజీలో నార్మల్ ఏ గ్రేడ్ వచ్చిందండి
ఓకే ఓకే అండి పాస్ అయితే అయిందిగా హా
మ్మ్ హు పాస్ అయినాం గానీ అది మెయిన్స్ సబ్జెక్ట్ కాబట్టి అళ్ళు బాగా మార్కులు రావాలండి అదే
అవునండి పీజీలో మంచిగ స్కోర్ చేసి
మ్ జాబ్ వస్తది అవును అండి ఆప్రెండ్షిప్ కూడా చేయాలండి అప్రెస్ షిప్ జేత్తేనే మనకు ఒక అవగాహన ఉంటది మనము అసలు దాంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నయ్ ఏమేమి సోర్సెస్ ఉన్నయ్ అని తెలుస్తది అఫ్రెండ్షిప్ కంపల్సరీ ఎయన్
ఇంటెన్షిప్స్ ఇంటెన్షిప్ అండి అది
అవునా సారీ సారీ ఇంటెన్షిప్ డోంట్ లాస్
స
ఎందుకు నవ్వుతున్నానండి హలో
హలో ఉన్నానండి
ఎందుకు నవ్వుతున్నారండీ అప్ అప్పుడే చెప్పానని నవ్వుతున్నారా అండి నవ్వకండి నాకు మారనేది అదే అదేవ చ్చింది మా అన్నయ్య ఐటీఐ చేసి అప్రెన్షిప్ ఏసిల్లు అట్లా అట్లా ఇంట్రన్షిప్ అప్రెన్షిప్ ను ఒక్కొసారి కన్య్ఫూజ్ అయిత
పర్లేదండి ఏం కాదండి
ఉమ్
ఏం కదండి
మి ఫ్రెండ్స్ కాల్ చేస్తలా అండి
అల్లు ఒక్క నిమిషం అండి నాం కొంచెం బ్రీతింగ్ బ్రీతింగ్ తీసుకుంటా
ఓకే ఓకే తీసుకోండి బాగ తీసుకోండి ఇవాళ మాట్లాడినట్టున్నారెమో ఫ్రెండ్స్ తోని
అవునండి అది గుర్తొచ్చి నవ్వుతున్నా అండి
అంతా జోక్లయిన్యా అండి
అంటే అవునండి వాళ్ళతో ఉంన్నతసేపు ఇప్ చాలా హ్యాపీ ఉంటదీ ఇవాళ ఈవెనింగ్ వాళ్ళు కాల్ చేసారండి ఇక పొద్దు నుంచి అంత హ్యాపీనెస్ లేదు అని వాళ్ళతో మాట్లాడ ఎంతసేపు చాలా నవ్వుకున్నానండి చాలా హ్యాపీ అనిపిచ్చింది
అవునా అండి
ప్రతి ప్రతి ఒక్కరికి లోన్లీ ఫ్రెంచ్ ఇవాళ్ళు అలాంటి వారు ఉండాలని కోరుకుంటానండి
అవున అంతా మంచి వాళ్ళ
అవునండి అంతా మంచోళ్ళు
ఉ ఉంటా
బాగా చూసుకుంటారండి నన్ను కూడా మా ఫ్రెంస్ ఉ అవునండి
చల్ల అయితే
ఆ
మళ్ళీ మళ్ళీ రాన్వానకండి
ఓకే ఓకే అండి జాగ్రత్త ఉంటాండి మీ సెకండ్ సేమ్ ఎప్పుడు అండి మరి
మా సెకండ్ సెమ్మూ ఆగస్ట్ ఫస్ట్ సెప్టెంబర్ లో ఉంటయండి అగస్ట్ లో ఉంటాదీ పక్కా ఎందుకంటే మాకు ఆ లైసెన్స్ క్లాసెస్ స్టార్ట్ అయితున్నాయి ఇక కొంచెం అయితే డేట్ వస్తుది ఫీ కట్టమంటారు ఎంత పోతుది అంటే ప్రలర్ జులై లో ఉన్నాం కాబట్టి సప్ మేబి ఆగస్టు ఎండింగ్ సెప్టెంబర్ లో ఉంటుంది
ఓకే ఓకే అండి మరి చదువు చదవడం స్టార్ట్ చేస్త స్తారా అప్పుడే స్టార్ట్ చేస్తారా అండి
మీరే మాది ఎగ్జామ్స్ అంటే ముందు ముందూ అనంగనే చదువుతామండి ఎందుకంటే మాది అనేది ఓరల్ సబ్జెక్ట్ మేము ఒక్కసారి చదివినాం అనుకో అది నార్మల్ గా ఫుడ్ గురించి కాబట్టి మేము ఓవరల్ గా రాయొచ్చు దాందీ బా మేమూ థియారిటికల్ గా సైడ్ ఎడింగ్స్ అవి ఇవి బాగ చూసుకుంటాం అండి లోపల మ్యాటర్ ఇక మాకు అది చదువు
సైన్స్ కదా అండి అంటే ఐడియా ఉం ఉంటుది కదా వున్గా రాయచ్చు దా అట్లాంట్ అట్లాంటిదండి ఆ ఓకే అండి సరే అండి ఉంటున్న అ